హేలో హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నానండి
పియా
అవునండి తల పొద్దు నుంచి బాగా తల నొస్తుందండి
ఇక్కడ వర్షాకాలం వచ్చింది కదా వర్ వైరల్ ఫీవర్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా
అవునండి దల్ జలుబు దగ్గు జ్వరము ఫీవేర్స్ ఇవే అంట ఇగ మొత్తం
ఆ ఇప్పుడు ఇంక ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా కొద్ది రోజులు ఆగినం అనుకోండి జూలై వస్తది కదా జులై లో అయితే ఇంకా మొత్ మొత్తం వర్షాలే ఇగ మొత్తం వైరల్ ఫీవర్స్ ఇగ
అవును జూలై ఆగస్ట్ మొత్తం ఇగ అవే ఉంటాయి ఇక బాగా ఒకరికి వచ్చిందంటే చాలు ఇగ వా వాళ దగ్గర నుంచి ఇంకొకరికి ఇంకొకరి ఇంకొకరు మొత్తం ఇగ ఇంట్లో మొత్తం అందరికి
ఉ డాక్టర్లకైతే మంచి గిరాకీ అవుతది
వాళ్ళకు కూడా గిరాకి వస్తది గని పాపం వాళ్ళు అట్లా గిరాకి వచ్చిన కూడా వాళ్ళు ఇట్లా ఎక్కువ మంది వచ్చేసరికి వాళ్ళు కూడా ఎట్లనో అయితదండి వాళ్ళు కూడా మనుషులే కదండి
అదే వాళ్ళకూడా సోకుతుది గని ఇగ వాళ్ళు టాబ్లెట్ వేసుకొని కవర్ చేస్ కుంటరు ఇగ
ఉ చేసుకోడం అందుకే వర్షకాలంలో ఈగలు వాలకుండా వా వాటర్ స్టోరేజ్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మంచి చుట్టుపక్కల చెట్లు
కోవిడ్ టైమ్ లో ఎట్లా ఉండే అండి మీ వైపు ఎవరికైనా వచ్చిందా కోవిడ్
అంటే మా ఇంట్లో ఎవరికి రాలేదు గాని ఇట్లా నార్మల్ ఫీవర్ లాగా వచ్చినాయండి.
ఆహా! అట్లా కాదండి మీ చుట్టుపక్కల ఎవరికైనా వచ్చిందా అంటున్నా?
ఆ వచ్చినాయిండి మా చుట్టుపక్కలలో
ఇగ మేము అప్పుడు కాలేజ్ టైమ్ అన్నట్టు మాది కొందరిక అయితే స్కూల్ ఇట్లా రెండు రోజులు పెడితే చాలు మోదీ ప్రభుత్వం డైరెక్ట్ గా లాక్ డౌన్ ఫిఫ్టీన్ డేస్ ఇక మళ్ళీ ఒక రోజు స్కూల్కి వదిలి లాక్ డౌన్ వన్ మంత్ ఇట్లా ఉండే
వచ్చిందంటే కొంచెం కరోనా అంటే డేంజరే కదండి. చాలా మంది చనిపోయిన్నారు కదండి
అదే మరి నీకు హాలిడేస్ ఉండేనా అప్పట్లో అంటున్నా
ఆ అప్పటికి అవునండి అప్పుడు నా ఎగ్జామ్స్ ఉండే నా ఎగ్జామ్స్ ఇగ అయిపోయినాయి. కరోనా వల్లనే ఇగ అగ ఎట్లనో గట్లా అయినాయిండి ఇక ఎగ్జామ్స్ అప్పుడు ఇగ కోవిద్ బ్యాచ్ అ అంటే అట్లే ఏం లేదు ఎట్లా చదువుకుంట రాసుడు చూసి రాసుడు ఏం లేదు కదండి. కోవిద్ బ్యాచ్ అంటే
అట్లా కాదు కోవిద్ బ్యాచ్ వాళ్ళని ఈజీగా పాస్ చేస్తారంట కదా
అది టెన్త్ ఇంటర్ అట్లాంటి వాళ్ళనే నేను టెన్త్ ఇంటర్ కాదు కదండి బిఎడ్ అండి అది
ఓ హొ హో అయితే స్ట్రిక్ట్ గానీ చేస్తున్నారా?
ఎంత తెలుసా అండి అసలు అంటే ఆ టెన్షన్ కి నాకు భయమయితాది జ్వరం వచ్చి లాగ. అంటే ఇట్లా సెంటర్స్ పడతాయి కదా సెంటర్ లో చెక్ చేసి కంపల్సరీ మాస్క్ వెస్కో కోవాలి ఆమ్ ఆ శానిటైజర్ రాసుకోవాలి ఇట్లా లోపలికి వెళ్ళి టప్పుడు ఇట్లా మనం ఇప్పుడు ఫీవర్ వస్తే చెక్ చేస్తాం కదాండి ఇప్పుడు మెషిన్ తోటి మన ఫోర్ హెడ్ మీద ఇట్లా మెషిన్ పెట్టి చూస్తే మనకు హీట్ ఎంత ఉందో కనిపిస్తాది కదా కదాండీ.
మ్
అట్లా అంటే మేము ఎండలో ఇట్లా పోయేటళ్ళం కదా మనం కొంచెం దూరం పడ్డది ఇట్లా బస్సు ఎక్కి మేము అక్కడ సెంటర్ దగ్గరికి వెళ్ళేసరికి టైమ్ అయ్యేదండి ఇట్లా వెళ్ళేసరికి అయితే ఇట్లా చెక్ చేస్తుండిరి ఇంక ఆ రోజు చెక్ చేస్తా ఉంటే ఇక నా
గన్ను లాంటిది ఒక పరికరం కదా
ఆ అవునండి
అది హెడ్ మీద పెడతారు. అయితే కి కీక్ అనీ సౌండ్ వస్తాది ఒకవేళ.
సౌండ్ ఆఫ్ అవునా అంతే కోవిడ్ ఉంట అంటే హీట్ ఎక్కువ ఉంటే అట్లా వస్తుంది. ఇక నాకు చెక్ చేసేసరికి నాకు ఇక సౌండ్ వస్తుంది ఇంకా కాది ఇక చూడండి ఆ ఇక చూడండి నాకు ఇక ఫుల్ భయంమవుతుంది ఆ సార్ ఏమన్నారంటే మిమ్మల్ని లోపలికి అలవ్ చెయ్యం మీరు పక్కన కూర్చోండి కాసేపు అని చెప్పారండి. ఇక నాకు టెన్షన్ అవుతుంది. ఇట్లా ఎగ్జా అయ్యో ఎగ్జామ్ పోతే ఎట్లా మళ్ళీ నేను రాసుకుంటాన. మళ్ళీ ఎట్లా అని ఇట్లా నా మళ్ళా కరోనా వచ్చిందా కరోనా వచ్చిందా ఏమైందా అని ఫుల్ గా భయంవేసింది. నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ ముగ్గురు కి కూడా మా ముగ్గురు కూడా అట్లనే చూపించిందండి. అట్లా చూపించేసరికి ఇక ముగ్గురిని పక్క పక్కనే కూర్చోబెట్ండారు ఇంకా కొంతమంది కూడా అట్లనే ఉన్నారు. ఒక టెన్మెంబర్స్ వరకు అట్లాయినాయి. ఇక నాకు మీరు వేరే మీరు వేరే రూమ్ లో మీకు సపరేట్ గా కూర్చోబెతాం మిమ్మల్ని వీళ్ళతో కలిపి కూర్చోబెట్టము. మస్త్ టెన్షన్ అయిపోయి నాకు ఇక ఎక్కువ అయిపోయిందండి. ఇంకా ఆ టెన్షన్ కి హీట్ క ఇంక ఎక్కువ ఇట్లా షివరింగ్ అవ్వడం ఫీవర్ వచ్చినట్టు అయిందండి. ఘోరం భయంమైయింది. అయితే ఇక సార్ ఉన్నారు కదా మిమ్మల్ని సపరేట్ గా కూర్చోబెడి తమన్నారు ఇక వద్దు సార్ మాకైతే ఏం రాలేదు మేము ఇప్పుడు బాగా ఎండాలు కొడుకుతున్నాయి కదా జర్నీ చేసి వచ్చినాం జర్నీ చేసి వచ్చినాం అయీ తే ఇక అట్లా హీట్ అయి ఉంటది అట్లా హీట్ అయి ఉంటందిని అన్ని అందమంట
ఉమ్ వేరే వైపు కూచో పెట్టారా మరి వేరే రూమ్ లో మిమ్మల్ని
లేదండి ఇక టైమ్ ఎగ్జామ్ టైమ్ అవుతుంది ఇక నాకేమో టెన్షన్ అవుతుంది ఇక మ మళ్ళీ ఒకసారి ఏళ్లి సార్ నే అడిగాను సారు ఏది నాకతే లేదు ఇట్లా అని చెప్పేసరికి ఇట్లా ఇప్పుడు ఎండలో వచ్చినాం కదా జర్నీ చేసి అయింటది అని చెప్పాను ఆ చేశానండి మళ్ళీ చెక్ చే అప్పుడు నార్మల్ వచ్చిందండి ఇక అప్పుడు ప్రశాంతంగా కనిపించిందండి
అప్పుడు మరి ఆన్సర్స్ గుర్తుకొచ్చాయా లేదా అదే టెన్షన్ లో ఉండేనా
కొంచెం సేపు అయితే అదే టెన్షన్ లో ఉన్నానండి ఇక నేను అయితే ఇక అందరితో పాటు కూర్చున్నాక నాకు ఇక కొంచెం లేట్ గానే ఇచ్చారు పేపర్ అంటే వాళ్ళందరికి ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయింది అన్నట్టు ఎగ్జామ్
సారు మరి
ఆ బాగానే రాసా ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు అన్నట్టు కొంచెం సేపు గుర్తు రాలేదండి ఏమి
మైండ్ బ్లాక్ అయిందా
అవునండి అసలు ఏమైందా అనుకొని నాకు అసలు అట్లా వచ్చిందా కరోనా మరి
మరి ఇంటికీ వెళ్ళినాక చెప్పారా మీ పేరెంట్స్ కి
ఆ చెప్పనండి ఇక లాస్ట్గా అయితే ఎగ్జామ్ బాగానే రాశాను ఇంటికి వచ్చినాక అదే టెన్షన్ ఉండే మళ్ళీ మళ్ళీ బస్ లో వచ్చి ఇట్లా చెప్పాను ఇంట్లో ఇట్లా అయిందని
ఆ సబ్జెక్ట్ బయట ఆ చి సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మరి
బానే వచ్చాడి అంటే మాకు ఇట్లా మార్క్స్ రావండి గ్రేడ్స్ వస్తా ఏ గ్రేడ్ వచ్చిందండి
నా అంత టెన్షన్ ఉన్నా కూడా ఏ గ్రేడ్ వచ్చిందా
అవును కరోనానికి అస్సలు సంబంధం లేదు కదండి
టెన్షన్ పడినా అన్నారు భయ అయింది ఆన్సర్స్ గుర్తురాలి అన్నారు మైండ్ రడు బ్లాక్ అయిందన్నారు ఏ గ్రేడ్ ఎట్లా వచ్చిందండి
వచ్చిందండి అంటే స్టార్ చీ అలాంటి పనులు నేను చెయనండి నేను అట్లా చూపించను చూసి కూడా రాయను నేను నాకు అసలు మస్తు భయమైతుంది ట్ల ఇన్వెసిలేటర్ పక్కనే ఉండే అండి ఎట్లా చూసి రాస్తాం మనం ఎట్లా వేరే వాళ్ళు చూపిస్తాం అండి నాకు వచ్చినావు ఫస్ట్
మరి ఏ గ్రేడ్ ఎట్లా వచ్చిందండి అంత టెన్షన్ లో కూడా ఎవరనా దిద్దే వాళ్ళకి కీ ఎట్లా దిద్దిర్రు మారి వా
ఇట్లా దిడింది ఏంటండి నేను బ్రైట్ స్టూడెంట్ అండి
అయ్యో అవునా
కొంచం సే టెన్షన్ అవుతుంది మొత మొత్తం అదే టెన్షన్ తో ఉన్నాం కదండి ఎగ్జా అట్లాని ఎగ్జామ్ ఫెయిల్ చేసుకుంటామా
అవున అవునులే మెరిడ్ స్టూడెంట్ ఆ మీరు
అవునండి నేను చిన్నప్పటి నుంచి ఈ మెరిట్ స్టూడెంట్ ని.
అవునా అ అయితే ఏం కాదులేండి.
ఉమ్ ఇంకా నాకు ఇంకా తక్కువనే వొచ్చినాయి, బియిడ్ లో ఇంకా ఎయిటీ త్రీ యో, ఎయిటీ ఫైయి యో, వొచ్చినాయి అంతే. అండి పర్సెంటేజు తక్కువనే వొచ్చింది.
అదీ ఇంకా చాలా ఎక్కువ ఇ మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మొన్న. ఆ ఏంటి టెన్త్ ఎగ్జామ్స్ అనుకుంటా, అయితే వన్ మార్కె తగ్గిందనీ ఫుల్ ఎ. ఎడుస్తుంది అమ్మాయి, ఒక అబ్బాయి ఏమో పాస్ అయిందని. ఫుల్లు ఎంజాయ్ తోటీ నవ్వుకుంటూ పార్టీ జెసుకుంటున్నార. అట్లా ఉంది, ఇగా అమ్మాయి. మళ్ళ లాస్ట్ కి అమ్మాయిలూ ఎక్కువ అ. ఇగా జాబ్ జెసే వాళ్ళు ఎట్ల యేస్తారొ గని లేకపోతే మ్యారేజే అయితది.,
అంతే లేంది గనీ. ఇగ చదువుకునే టై లో వేరే ఉంటదండి, ఇగ మనమే చదవాలి, రావాలి మార్క్స్ మ. మనం, మూ. వాళ్ళకంటే బాగా జదువాలి, ష్ అసలు మనక ఆ మర్క్ ఎట్లా వొయిందో అసలు వాళ్ళకు అచ్చింది మనకి ఎందు. రాలేదట్ల ఉంటదండి మైండ్ సెట్ కొంచం.
అవునవును.
ఉమ్ మీరండి మీరు కూడా, బ్రైట్ స్టూడెంట్టే నేనా.
అవునండీ, ఇగ బ్రై బ్రైట్ అంటే, ఎట్లా అంటే నేనూ ఎ. ఎట్లా యేసేదానంటే చిన్నప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ ఊ. ఓ ఒక్క ఫస్ట్ క్లాస్ లో మాత్రమే సెకండ్ ర్యాంక్ వొచ్చిందండీ. ఇగ నేను సెకండ్ ర్య, సెకండ్ క్లాస్ నుంచి. టెన్త్ క్లాస్ ఇ ఓ వరకు ఫస్ట్ ర్యాంకే అండి నాకు.
ఆ మీ వాయిస్ కొంచెం స్ట్రక్, అవుతుందండి ఇట్లా.
అవునా, ఇప్పుడు ఓకేనా.
ఆ ఇప్పుడు ఓకే అండి.
ఆ. ఆ సెకండ్ క్లాస్ నుంచి, టెన్త్ క్లాస్ వరకు, ఇగ అన్నీ ఫస్ట్ ర్యాంకే, డిప్లొమా లో, వొచ్చి. ఇదంతా మళ్ళా అంటే సెకండ్ పొజిషన్ లో వొచ్చిన. కనీ టెన్త్ క్లాస్ కి దీనికైతే ఇంప్రూవ్మెంట్ ఉంది, నాలో. బీటెక్ లో జాయిన్ అయినంక గుడ కొంచం అంటే అప్పుడే న్యూగా. హాస్టల్ లో జాయిన్ అవ్వడం గానీ, న్యూ ఫ్రెండ్స్, మళ్ళా వేరే సిటీ, హైదరాబాదు ఉ. కదా అప్పుడు కొంచం, స్టాటింగ్ భయం అయినా కూడా, ఇప్పడు వరకు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ టు ఉ. ఎలాయినా క్లాస్ అన్నట్టు లేదండి అన్నిట్లోనే పాసె అయ్యాను.
అవునండి తక్కువ మార్కులు వొచ్చిన గు. కుడా అన్ని క్వాలిఫై అయి ఉండాలండి ఇట్లా సప్లీ రావు రాయడం అవన్నీ ఇగ కొంచం.
సప్లీ రాసిన గూడ రాసేది మళ్ళా మనమే గదండి అదేదో. ఫస్టే అ మంచిగా జదువుకొని రాపిస్తే అయిపోతది గదా మళ్ళీ.
అవునవును, మ్ అది కూడా మీరు చెప్పేది కూడా కరెక్టే గని కొత్తమంది చవు. త రండి బాగా జదువుతరు మనకంటే కూడా బాగా జదువుతరు గనీ వాళ్ళకి ఎగ్జామ్ రాసరికి మరి టెన్షన్. నికు దేనికో గుర్. గుర్తుండయండి, కొన్ని గుర్తుండక పాపం వాళ్ళు రాయలేకపోతరు ఏక్. కొందరు అలానే ఉన్నారండి వాళ్ళు నేనైతే, ఓ నైట్ రోజు టెన్ను వరకు గూడా టెన్ కి అప్. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం టెన్ వరకు జదివేదని కొందరు అయితే టువెల్ వన్ టూ వర.
అ అంటే అవును మా హాస్టల్లో గుడ అంతే నైటట్వు. చేసేవాళ్ళు నైట్ టూ త్రీ వరకు కూడా చదివేవాళ్ళు ఇక పొద్దున ఎయిట్ ఓ క్లాక్ వరకట్లా పడుకునే వాళ్ళు నేను ఇక నైట్ టెన్ థర్టీ అట్లా చదివేసి పొద్దున త్రీ థర్టీ ఫోర్ కి అట్ల లేసేదాన్ని ఎగ్జామ్ టైమ్స్ లో
కానీ వాళ్ళకంటే కూడా నాకే మార్క్స్ ఎక్కువ వచ్చేడండి మరి వాళ్ళు అ అనేవాళ్ళు మేమయి తి ఇంతసేపు చదివినం మాకేమో గిన్నె మార్కులు వచ్చినాయి నువ్వు చదివినట్టే అనిపియవు నువ్వు అసలు ఎప్పుడు చదువుతావు మాకు చెప్పకుండా చదువుతావా అని అవి ఇవి అనే వాళ్ళండి
ఉమ్ ఇక మనం కాన్సన్ంట్రేషన్ పెట్టి చదివడం దాని మీద ఉంటది
అవునండి ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ చదివినా కూడా మన మనం ఎంత చదివమన్నది కాదుగాని ఎంత మనకు మైండ్ కి ఎక్కింది మనకి ఎంత అర్థమైంది అనేది ఇంపార్టెంట్ కదా అండి
అవునవును అది కూడా కరెక్ట్
కానీ ఎందుకో నాకు అట్లా నైట్ అవుట్ చేసి చదవడం అంత నచ్చదండి నేను చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు అంత సేపు లేనండి అసలు టెన్ టెన్ థర్టీ లాస్ట్ అంతే దానికంటే మించి నేను ఎప్పుడు చదవలేదు ఆ మార్నింగ్ లేసేదాన్ని అండి అవును అంటే బ్రహ్మూర్తి ముహూర్తం లో అంటే ఫోర్ ఫోర్ కి అట్లా లేసేదాన్ని త్రీ థర్టీ ఫోర్ కు అట్లా
ఉమ్ అంటే ఆ టైమ్ లో చదితే మైండ్ అనేది రిలాక్స్ అండ్ ఫ్రెష్గా ఉండి ఎక్కువ అర్ధం చేసుకోవడానికి వీలుగా ఉంటదన్నమాట
అవును కాని కానీ ఆ టైంకే ఇంకా ఎక్కువ నిద్ర వస్తుందండి మంచిగా
అవును అది కూడా కరెక్టే గాని అదే టైమ్ ని మనం కుస్తి పట్టి చదివినాము అనుకోండి విజయం సాధిస్తాం ఇప్పుడు కానీ ఒక బాధాకరణమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇన్ ఇట్ లో కూడా పాస్ అయి ఉండి జాబ్ రాకపోతే అది ఇంకా వేరు ఉంటది కదండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ నే కొందరిని కం పేర్ చేసుకుంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఫైవ్ సిక్స్ టెన్ సప్లీస్ ఉన్నా కూడా ప్ర ప్రెసెంట్ వాళ్ళు జాబ్ చేస్తున్నారు విధి అనేది అట్లా ఉంటదండి ఇంకా ఏం చేస్తాం
మీ కరెక్ట్ చెప్పారండి సరే మండి బాయ్ మరి
ఓకే అండి బాయ్